లేదండి మీరేం జేస్తున్నారు
ఆ ఏం లేదు ఖాళీగానే ఉన్నాం తిన్నారా
ఆ టిఫిన్ చేసామండి మీర్ తిన్నారా
ఆ తిన్నాం లంచే జేస్నామ్ ఇంగ రైసే తిన్నం
అవునాండి
హుమ్ కేంటి
ఏం కర్రీ చే
నిన్న ఉగాది గదా ఇంకా అవే చికెన్ మటన్ ఇట్లా ఉంటే అవే ఏస్కోని తిన్నం మీరేం జెశిర్రు
మేము నిన్నడిదే ఉందని మటన్ ఈరోజు ఏం వొండలేదు
ఆహా
ఇప్పుడే టిఫిన్ చేసి కూర్చున్నాం పిల్లలు ఆడుకుంటున్నారండి
మ్మ్
మీరేం జేస్తున్నారు పిల్లలు గిట్లందరూ
తినిపిచ్చిన వాళ్ళకి ఇప్పుడే ఇంట్లో ఉన్నారు ఇంకా ఏళ్లలి ఇకా ఏళ్లి బస్ ఎక్కాలి ఇకా హా
రెడీ అయ్యిర్రండి
ఆ రెడీ అయిపోయినం నిన్ననే సర్దుకున్నామని ఇప్పుడు ఏదో తిని ఇగా గెలిపోదంన్నట్టే ఉన్నమింగ మ్మ్ ఏం జేస్తున్నారు పిల్లలు క్కా
ఇగో ఇద్దరాడుకుంటున్నారు కిందా
ఉహు వాళ్ళమ్మమ్మ వొచ్చిందా
ఇంక రాలేదు వన్ అయితది టువెల్ అన్న అయితదండి వొచ్చేసరికి
ఉ హు నిన్ ఉగాది బా జెస్కున్నరా
ఆ చేస్కున్నాం మీరు జేసుకున్నారా
ఆ బా జేసుకున్నాం
ఆహా
ఉమ్ ఎప్పుడు మళ్ళా మీరు విలేజ్ కి
ఆ టుమారో
టుమారోనా
మ్
టుమారో ఎందుకింకా మండే అయిపోతదిగా
మా సార్ రమ్మంటున్నాడు ఈ రోజే రమ్మన్నడు
మీ సార్ కి ఏం ఉంది ఏం పని ఉంది అహ్ అహ్ అహ్ అల్ రమ్మంటనే ఉంటర్ ఇగా ఇట్లాగొచ్చినవ్ కాబట్టి మండే ఎళ్తే అయిపోతది
ఈ రోజే రాంటుండుగాని నేను ఈ రోజు రాను అన్ న్నా అయితే మరి సాటర్డే రోజు పొద్దున్నే రా అనేసి అంటుండు ఆ ఆహా అక్కడ ఎండేస్ సిటీలో ఉన్న పల్లెటూర్లో ఉన్న కొంచం పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుది ఉండొచ్చు అక్కడ ఎం ఉంటది ఎం ఉండదు రా వస్తానంటాడు
ఆ అదేలే ఇకా అయినా పిల్లలకి ఆయన దగ్గర ఉండాలి ఆయన కూడా బోర్ కొడుతుండాలి
ఆ ఆ ఆబో నిన్న ఇంటికి పోయేసరికి పది అయ్యింది నైట్
హ్మ్మ్
లేదు ఉంటే తొందర వస్తాడు లేకపోతే రాడు ఇంటికి తొందర
ఇంగ అదేలే ఇంగో ఉన్నారు నిమ్మలంగ పోవొచ్చు లే అని వస్తడు ఇంగ పిల్లల గిట్ల మీరు ఉంటే తొందరగా రావాలి అన్నట్టు వస్తరు
అదే నేను ఉంటే ఏమో కొచం మాట్లాడుకుంటా ఉ పిల్లల తోటి
హ్మ్
తాను లేకపోతే ఇంటికి వచ్చి ఇగ పండుకున్నడే ఇహి
ఇహిహే అంతే ఇన్ ఇంగ ఎం ఉంటది మీ అత్త ఎళ్ ఒంట గీట్లా వేసదా మడ్గానే ఉం
మా నేనే నేను ఉన్నప్పుడు నేనే చేస్త ఇగ నేను లేనప్పుడు తనే చేస్తది
హ్మ్మ్
ఆవు జయింట్ ఫ్యామలీ నే
అవునా
ఓ
హ్మ్ మీ మరిది గారు ఇట్ల ఏం చేస్తున్నారు
మా మరదిగారు పొలిటికల్స్ అండి పొలిటికల్స్ లో తి తిరుగుతారు మొన్న రిస్క్ ప్రింట్ ఎలక్షన్స్ అప్పుడు వార్డ్ మెంబర్ నిలబడి వార్డ్ లో గెలిచారు
ఓహో గ్రేటే ఇంకా ముందు ముందు బాగానే ఎదుగుతలే అయితే ఇప్పుడే వార్డు నెంబర్ గెలిచిండు అంటే
ఆ తనకి పొలిటికల్స్ ల బా ఇంట్రెస్ట్ ఉంది
హ్మ్ ఇంట్రెస్ట్ ఉన్నకేలే ఇంగ ఎల్లాలిగా
అదే ఇంకో ఏదైన ప్రైవేట్ గా జాబ్ చూసుకోన్నా హా చెయ్యను నాకు పొలిటికల్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది అని మా దగ్గర ఎమ్మెల్యే తన తోటి తిరు తా ఉంటడు
హ్మ్మ్ పోనీ లే ఎటైన తిరగని గాని ఒకే దాన్ ఇట్లో అయినా మంచిగ వస్తే చాలు ఏం లాస్ గిస్ ఇట్లా చేయకుంట ఇంకండి అదే
ఆయన ప్యాకెట్ మనీ తప్పితే ఇంట్లో ఫ్యామిలీ ని పోషించే అం తోస్ తే అక్కడ రావ్ వాళ్ళకి తిండి తాగుడు అంటవా ఇస్తది
హ్మ్ అంతే గద ఏదో ఇంట్లోల్ల మీద ఆధారపడకుంట చేసుకుంటే చాలు
ఆ మరీ మీరు ఇంత లేట్ జెస్తున్నారు మీకు ఎండ కాద వచ్చేటప్పటికి
మబ్బుగానే ఉంది ఇక్కడ ఎండ లేద్ అసలు అవునా ఆహా ఏమో ఏమో ఇక్కడైతే ఇప్పటికైతే మబ్బు మబ్బునే ఉం ఎండలేదు ఇగ ఇంత కొట్టదులే అనిపిస్తుంది తుంది ఇగ వచ్చేస్తాం ఇగ ఏముంది బస్సు లో కూర్చోడమే కదా అన్నట్టు
ఆ కానీ ఇప్పుడు రష్ కూడా ఎక్కువుంటది
ఇలా ఏమో కానీ రేపు ఉంటది రష్ కొంచెం రిటర్న్ అయ్యేటో లేె ఎక్కువ ఉంటారు ఇవాళ పండగ తెల్లారే కదా అంత ఎళ్లరేవరేక్ తక్కువ ఆ రేపైతే ఫుల్ రష్ ఉంటది ఇగ
హ
హ్మ్
ఇంటి దగ్గర తాళాలని ఎసిండ
ఆ ఎసిండు ఏసిండు మేము ఇంక ఇంట్లో ఇట్లా ఉన్నాడేమో అని కూడా మొత్తం ఓపెన్ జేసి ది కిట్ కిస్ లో ఇట్ల చూసిన
ఆ
ఇంట్లోయితే లేడు డన్ని బకిట్లు ఇట్లా లోపల వేసుకొని తాళం వేసుకొని పోయిండు
ఆహా బండి
బండి ఉన్నట్టుంది బండి మీద రాలే బస్కే పోతానే నో
మ్ హు బండి బయటనే ఉందా లోపటుందా
లోపట్నే ఉన్నట్టుంది
అంటే గేట్ లోపటుందా
ఆ గేట్ లోపట్నె
ఆహా
మ్ ఏమో మరి ఏడుండో ఫోన్ రింగ్ పెట్టుకొని మరి ఏడ కూర్చుండో ఏం చెస్తాండో
ఏమో ఎంతమంది కాల్స్ చేసి నో అటెండ్
ఆయన ఫ్రెండ్ ఉంటాడు కదా మన ఊర్లో ఒక ఆయన హౌస్ కొన్న ఆయన
ఆ ఆయనకు చేయాల్నా
ఒక్కరి చేసి కనుకోపోయారు
అక్కడికేళ్ళాడు
ఏమో చెప్పలేము ఇగా అట్లా చేయడానికి ఇట్లా భయపెట్టి ఇంక అటిటేళ్ళి కూర్చుడా అని ఇంగా కొంత ఎంతైనా అది క్లోజ్ అయిపోయింది కదా
ఎంతా క్లోజ్ అయినా పోడు ఐ గెస్ అయితే
అవున్ లే ఎందుకంటే ఇట్లా చేసుకుండు కదా పోతే వాళ్ళు కూడా ఏమన్న అంటారెమో అను
హు మ్ మళ్ళా ఆ ఎంతైనా మనా కులపోడు కద ఇజ్జత్ పోయినాట్టు కాదు
అంతే అంతే
సరే వేరే క్యాస్ట్ ఫ్రెండ్ లేకుంటే అది వేరు
అదేలే అల్ అద్ అల్ల ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్ డేమో కాల్ చేసి కనుక్కకోపోయారు
ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఆయనకి ఇక్కడ
హుమ్ హు మ్ ఇగ రిటర్న్ కావాలి కదా ఇగ ఒక్కటే పోదంపా పోదంపా అ నా పెద్ద కొడుకు
ఆహా వాడి
ఆ ఆది కల్ ఆగదు తూగదు ఇగ పే ఎప్పుడు ఉన్నప్పటి నుంచి పోదాం పోదాం పోదాం వణికెరుక అంతే ఇన్ ట్ల పన్నవ టీవి చూసినవ
మ్ మొన్న కనిప్ మీ సారూ
ఆ కనిపించినంటగా సమాన్ గిట్ట కొనుక్కొని పోదంటే
మ్ మ్
ఇంగ అన్నడు ఆ అన్ అనిపించిరు అని అంటుండు ఉ
పిచ్
ఒస్తడేమో అంటే ఆయన రాలే ఇగ నేనేడ వస్తా ఇక్కడనే ఉంటా అనీ ఇగ అన్నే ఉన్నడు. ఒక్క రోజుకి మళ్ళ వచ్చి ఓరు పోతారని
ఆహా
మ్ ఇగ నేను కూడా ఏం వద్దులే ఇగ ఛార్జీలైతాయి వాళ్ళకి ఎందుకని వద్దన్న ఇగ
ఆహా అయినా ఎం డ్యూటీ చేస్తుండు ఇప్పుడు
లు
పెయింటింగ్ పెడుతాండా
హు మ్
రోజేన్ని వస్తయి థౌసండ్ వస్తాయ ఎయిట్ హండ్రెడ ఎయ్ ఏయ్
థర్టీన్ టువెల్ అట్ల ఇంగ మన సొంతంగా పెట్టుకుంటే కొంచెం ఎక్కువస్తయి ఓక్ ఒకరి దగ్గరికి పోతే టువెల్వ్ లెవెన్ అట్ల ఇస్తరు
పర్ఫెక్ట్ వచ్చా ఇడా
చేస్తాడు ఇగ ఇంగ అప్పుడు స్టార్టింగ్ రా దు కాబట్టి కొంచెం కొంచెంకి ఎంతకో కొంతకని వెళ్ళింది గాని ఇప్పుడు పనివచ్చు కాబట్టి ఆ ఇగ మంచిగనే వాళ్ళలాగానే వెళ్తడు ఇగ
అహ రోజు ఉంటదన్నే
రోజు అంటే చెప్పలేము. ఒక్కొక్కసారి దొరుకుద్ది. ఒక్కొక్కసారి దొరకదు. ఈయన సొంతంగా చేసు కునే పని దొరికింది అనుకో ఇగ డైలీ చేసుకుంటడు. ఉమ్ ఇగ వేరవాల దగ్గరకి కెల్తా ఒకక్క రోజుడు హాల్డెస్ వత్తయి పని రాలేదని ఇయాల రాలేద అని అట్ల ఆపుతరు వచ్చిండా అంతే
అట్ల
అంతే నీకు పడ్డయా
ఏంటిది
ప్రాసెస్ జరుగుతుందా
ప్రాసెస్సె సెవెన్ నైన్ ఫోర్టీన్ డేస్లల్లా వర్కింగ్ డేస్ అనేసి పడుతుందిగా
అవునా ఇలాయిన అంత డేస్ ఇస్తున్నరు గాని, తొందరగనే ఏస్తున్నారు.
ఆ ఆయినా నీకేంత చూపిస్తుంది నీకు ఫస్ట్ టాస్క్లు చూపిస్తది త్రీ ఆఫ్ పోరు అన్నావు కదా
ఆ ఏమొ నాకు ఇంకా డబ్బులు చూపిత్తలేక అప్పుడు కొట్టినయే చూపిత్తాంది.
ఒకసారి నువ్వు నీ తెలుగులో పెట్టుకున్నావా అదే పె మనీ దగ్గర ఉంటది జూడు పైన మన కా అంత మని
ఆ
ఆ మని కాడ క్లిక్ చేసి చూడు
ఆదాయమని చూపిత్తే ఇంత ముందువి ఐయి చూపి
ఆహా అయితే సేమ్ ఇంకో మా ఊరు అబ్బాయి దగ్గర కూడా సేమ్ ఇట్లనే అబ్బాయి కూడా అండి ఫైవ్ చేసిండు ఫస్టు
ఆ
కంప్లీట్ చేయపోతే ఫైవ్ హండ్రెడ్ చూపిస్తుందిగా ఆయనకు చూపిస్తుందన్
అవునా ఎన్ని కాల్స్ కంప్లీట్ చేసిండు ఫైవ్ కంప్లీట్ చేసిండా
ఆ అప్పుడు ఫైవ్ చేసిండు కానీ ఇగ నా నిన్న మొత్తం కంప్లీట్ చేసిండు ఫిఫ్టీన్ కాల్స్ అహ అలా టూ ఎమొ ఎగ్జిట్ అయినా థర్టీన్ కాల్స్ మాట్లాడిన
అవునా సరేలే అక్కడికి వస్తా కదా చూదువు ఒకసారి ఉమ్ కొట్టుకుంటారు గా ఇంట్లో ఇంట్ల ఇగ లొల్లి అయితనే ఉంటది
మీ షాప్ లో అన్ని ఉంటాయానే
ఏం కావాలి నీకు చెప్పు
అంటే అన్నంతరా అంటన్నా ఆ
ఉంటయ్ యా లేడీస్కుంటై వేస్ట్ ఆ హె ఎక్కురేటో దన్బదులు మనం డెస్టాల్ బొయిందే నయం
ఆ మీ గిల్లీకెయ్ ఇంకా గుడున్నాయి గదటు రెండు షాపులు పక్కెంబటే ఆ వీటికి సంబంధించే ఉంద్
అవునవును
ఆ అల్ల కూడా అట్లనేనా
ఆ ఇక్కడ్రేట్లే ఉంటేయ్ ఇగ నేను అక్క డిల్షినగర్ పోతాము తెచ్చుకుంటమంతే మా షాప్ లా ఇప్పుడు ఈచ్ వన్నూ సెవెంటీ ఎయిటి రుపీస్ వడ్తదీ
అవునా మరి క్వాలిటీ ఉంటదా
మంచిగా ఉంటాయి క్వాలిటీయా ఏమ దిల్షుక్నగర్ కంటే ఎట్టుంటాయో సేమ్ అట్లనే ఉంటాయి
ఉమ్ హ్
ఏ మనం దిల్షుక్నగర్ కి పోతే ఆ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి త్రీయో మన్ ఉంగ అడుతే ఫోర్ త్రీ ఇస్తాడడు
అంతేనా ఉమ్ హ్ వస్తారా మీరు మరి వచ్చినాక
ఆ వస్తాంలే
ఖాళీ ఉంటందా మీకు వస్తే పనే సరిపోతదేమో
పోదాం లేవే
అయినా ఏవంటరూ సండే షాపుంటదానే
ఉంటది ఉంటది నన్ను రమ్మంటే పోతా లేకుంటే లేదు అట్లైతే పోయ్ రావొచ్చు
ఆహా
ఇవిసా వి చాలావరకు సండేల్నా నువ్వు రమ్మండూ ఉమ్ రమ్మంటే ఓకే పోతా ఎందుకడ్డుమ్మాలున్నానీ అయినా పోయినా గుడి త్రీ వరకైపోతది మన సా సాయంత్రమైన వెళ్లి రావొచ్చు
ఆహా ఆ
ఆ డిష్నరి స్టార్ట్ అయ్యేదే ఒకటింటికి స్టార్ట్ అయితది అన్నీ ఓపెన్ నయ్ సరికి
అవునవును ఈవినింగ్ టైమ్లా మన్ ఉంటది ఈవినింగ్ టైమ్లనైతే మీ అమ్మ కూడా ఉంటాది
అవునవును సరేలే నేను మళ్ళీ కాల్ జేస్త్
ఆ ఓకే నెక్స్ట్ ఇప్పుడు చేస్తావా తర్వాతనా ఆ అయ్యిపో వస్తారా బయల్దేర్తారా ఆ సరే బాయ్